హలో అండి.
హలో అండి.
బాగున్నారండి.
ఆహ్ బాగున్నామండి మీరు.
ఆహ్ బాగునండి.
ఆహ్.
సాంప్రదాయాల గురించి మీది ఆర్ చెప్పండి.
అదే సాంప్రదాయాలు మీరు మీ ఇంట్లో ఎలా పాటిస్తారో అని అడుగుదాం అనుకున్నా అండి.
ఆహ్ సాంప్రదాయలా. అంటే మేము అయితే ఎక్కువ పాటించము. మా పెద్దవాళ్ళు పాటిస్తారు కొంచెం స్ట్రిక్ట్ గా. గట్టిగా ఫాలో అయితారు. ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చినా ప్చ్. సో అండ్ సో థింగ్ కొన్ని ఇది చేయలేదేమో అందుకే. జ్వరాలు వచ్చినాయి. ఆహ్. అని అంటారండి ఏమైనా బ్యాడ్ అయితే చెడుగా అయితే. ఏదో చేయలేదు మీరు అందుకే. సాంప్రదాయాలు పాటించలేదు అందుకే అయితుందేమో అని అంటారు. మీ దాంట్లో కూడా అట్లనే ఉంటదండి.
అవునండి అలాగే ఉంటుంది ఏమైనా ఫీవర్ ఇట్లా అయినా కూడా ఇంటికి వచ్చినాంక డి. స్థితి పేడాలు ఇలాంటివి కూడా పాటిస్త.
ఉమ్ ఉహూ.
అంటే ఏమనా చేయకపోతే కూడా ఇట్లా అవుతుది అని కూడా మా దా
అవును చెప్తుంటారు అవును
అంటే అప్పర్లో ఎక్కువగా ఆవునండి అప్పట్లో ఎక్కువగా పాటించేవారు కదా ఇప్పుడు అవన్నీ ఎక్కువగా పాటించట్లేదు
అవును ఇప్పుడున్న జనరేషన్ మన జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు పాటిస్తలేరు రాని రాని అసలు ఇంకా వచ్చే జనరేషన్ వాళ్ళు ఇంకా పాటించరు
అవునండి
ఇప్పుడు ఏఐ మొబైల్స్ వచ్చినాయి కదా
అవునండి
ఆ కొంచెం చెప్పండి
ఇలాంటి పాటిస్తారు అండి సంప్రదాయాలు అంటే ఎలాంటివి అని
ఆ ఎలా పాటిస్తారు అంటే ఇప్పుడు ఎవరికైనా జ్వరాలు వస్తే బిధవాళ్లు ఉంట ంటారు కదా డబ్బులు తీసి పెడతారున్నట్టు వాళ్ళ మీద నుంచి తీసి డబ్బులు వంద రూపాయ ప్ప ఐదు వందలు మూడు ఎంత అయితే అంతే తీసి బీదవాళ్ళు ఎవరేనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు ఏమంటే ఒకవేల్ జ్వరం వచ్చింది వాళ్ళ మీద ఏమైనా చెడు దిష్టి ఏమైనా తగిలి ఉంటే పోవాలని ఇట్లా మన్సీ మీద ఏమంటారు ఇట్లా తిప్ప ప్పేసి ఇచ్చేస్తారు అన్నట్టు బీద వాళ్ళకైనా లేపోతే ఎవరైనా అవసరం వచ్చిన వాళ్ళ కైనా చేస్తారన్నట్టు
ఇవి సాంప్రదాయాలు అనేటివి ఆ సమాజంలో గాని కుటుంబంలో ని చ చాలా పాటిస్తూ ఉంటారు కదా అప్పడంతా ఇప్పుడు అప్పట్లో బాగా పాటించేవారు
అవును అవును అవును ఒకప్పుడు పాటిచ్చేది అన్నట్టు అవును ఇప్పుడు ఒక ఇప్పుడు పాటించేది పండితులు వీళ్ళు ఉండేది వాళ్ళు చెప్పేది పాటించేది ఇప్పుడు ఏందంటే అంత గూగులు వచ్చేసరికి అందరూ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు ఇది కరెక్టా కాదా ఏంటిది అని
మీరు సాంప్రదాయం ఆ చెప్పండి
అంటే మనుషులుది వే ఆఫ్ అంటే ఆలోచించే విధం కూడా చేంజ్ అయింది కదా మార్పు వచ్చింది కదా అందుకే ఇవి బుడా ఇవి ఇవి నమ్మకాలే అన్నిన్నట్టు అర్థమవుతుంది అన్నట్టు కొందరు పాటిస్తున్నారు కొందరు పట్టించట్లే అన్నట్టు
మీరు పండుగాలిట్ల సాంప్రదాయంగా జరుపుకుంటారు కదా ఎక్కువ ఇలాంటి పండుగలు జరుపుకుంటారు సాంప్రదాయంగా
అన్ని పండుగలు సాంప్రదాయం ప్రకారమే చేసుకుంటామండి
అంటే ఎక్కువగా మనకు మన్ పండుగలు ఉంటాయి కదా అండి
అవునవును ఇగ ఇంగ పండగలప్పుడు సాంప్రదాయం ప్రకారమే చెయ్యాలి కదా ఏ పండగ అయినా ఏది రిలిజన్ కైనా ఏ మతం అయినా సాంప్రదాయాల ప్రకారమే నడిపిస్తాం కదా పండగలు
ఏదైన పండుగ గురించి చెప్పండి మీరు ఎలా జరుపుకుంటారు ఊర్లా అని
ఏ పన్డుగలు అంటున్నారు ఏదైనానా
ఏదైనా మీరు ఇట్లా జరుపుకునే పండుగలు
ఆ ఆ ఆ అంటే మా దాంట్లో ఇప్పుడు రంజాన్ ఉంటది కదా కంపల్సరీ ఒక పొద్దు ఉండాలి అందరూ వన్ మంత్ ఒక పొద్దు ఉన్నా కానీ ఈదుల్ ఫిత్రర్ ఫెస్టివల్ ఈద్ అనే ఫెస్టి పండుగ జరుపుకుంటాం అన్నట్టు ఇప్పుడు ఒక్క పొద్దు ఎందుకు ఉండాలంటే ఇప్పుడు లోకంలో చాలా మందికి తిండి దొరకదు ఒక పూట దొరక తది అండు పూట్టలు దొరుకుది చాలా మంది తినకుండా పడుకుంటారి పడుకుంటారు ఇప్పుడు మనంకు మనకి ఉంది కాబట్టి తినేసి పడుకుంటాం తినేసి బతుకుతాం లేని వాళ్ళు చాలా మంది ఉంటది వాళ్ళ బాధ ఏంటిది తెలుసుకోవడానికి ఒక్క పొద్దుంటారు అన్నట్టు నీళ్ళు అన్నం లేకుండా ఎట్లా వాళ్ళు ఉంటారని తెలుసుకోవడా తెల్వడానికి ఉంటన్నట్టు
ఆ రోజు ఏ టైమ్ కి లేస్తారండి మార్నింగ్ అంటే లేవట్
పొద్దున్నేనే లేయాలండి సూర్ సూర్యుడు రాక ముందే తినేసేయాలి ఏమైనా తినేసేది ఉంటే సూర్యో వెలుతుూరు ఉండదా అవి వెలుతురు రాకముందే ఫోర్ తర్టీ ఏ చలికాలం ఉంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అయితది ఎండాకాలం ఉంటే ఫోర్ ఫోర్ థర్టీనే అయితది మళ్ళీ ఈవినింగ్ ఎండకాలం ఉంటే సెవెన్ ఉంటది వా వర్షాకాలం ఐన చలికాలం ఉన్నా ఫైవ్ ఫార్టీ సిక్స్ లోపలే రిసిక్స్ అయితది అంతే అంటే కొది బాధ తెలిస్తే వాళ్ళ బాధ పడేది ఏంటిది అని అర్థమయితది అన్నట్టు
ఆ రోజు ఏమైనా కొత్త బట్టలు ఇట్లా వేసుకుంటారండి
ఆ పండుగ రోజు ఏసుకుంటారండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అవస ఇష్టం లేదు మన ఇష్టం మంచిగా శుభ్రంగాంగా ఉంటే చాలన్నట్టు పండగ రోజు అయితే కొత్త బట్టలు వేసుకుంటారు మీ దాంట్లో ఎట్లా అయితదండి ఏదైనా పండుగ గురించి చెప్పండి
మా దాంట్లో కూడా మార్ని నార్మల్గా సేమ్ ఎవరి సేమ్ ఉంటాయండి లైక్ సం సంక్రాంతి కానీ ఇలా కూడా తెల్లవారే లేవ్వడం ముగ్గులు ఇంట్లు ఇంటి ముందు ముగ్గు ముగ్గు వేయడం అంటే ముగ్గు వేయడం వల్ల ఆ చిన్న చిన్న అంట్స్ చిమలు గాని ఇలా వచ్చి ఆహారం తీ తీసుకుంటాయి కదండి సో అలాంటి జీవులకి పెట్టని తెల్లావారిలా లేచి ఆ ముగ్గు వేస్ ముగ్గు వేసి ఆ కొత్త దుస్తులు ధరించి ఆవు ఆవు ఆ దేవునికి ఆవుకి ఆహారం పెడతాం
అరమేస్తార
అవునండి దేవునికి పూజ చేసుకుంటాం
ఉ బీద వాళ్ళకి బట్టలు కూడా పెడతారు కదా దోబి ఉన్న వాళ్ళకి ఎవరకో పెడతారు కదా
అవునండి పెడతాం దోబి ఉన్న చేసే వాళ్ళకి ఇలా వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకి బాట్టలు కొత్త దుస్తులు ఇస్తామని డి
బియ్యం కూడా పెడతారు కదా పెట్టేవాళ్ళు
అవునండి గంగిరెద్దు అని తను వస్తారు వాళ్ళకి కి బియ్యం కూడా వేస్తామండి సో ఇంటి ముందుకి దేవుడు వచ్చి ఉన్నట్టు ఆవును దూడ ఆవును తీసుకొని వస్తారండి
అవును అదే చూస్తుంటామండి పక్క ఉన్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఇస్తుూంటే చూ చూస్తాం ఇస్తుంటారు చూసి న్ బియ్యమియడం బట్టలు పెట్టడం
ఆ ఇంక్ మీ ఇంట్లో మీ ఇంట్లో ఎ ఎక్కువగా సాంప్రదాయాల గురించి ఆ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా మీ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు ఏం చెప్తారు లాంటివి చెప్ప
చెప్తూ ఉంటారు ఏం చెప్తారు అంటే సాంప్రదాయంన్ని మర్చిపోవద్దు అంటారు పాటించాలి అంటారు హ ఇప్పుడు బూడ బ్లా గుడ్డి నమ్మకాలంటే తెలుసుకొని నమ్మాలి అది ఉందా నిజంగా అవుతందా కాదని తెలుసుకొని మనం నమ్మాలి ఒకప్పుడు చేశారంటే వాళ్ళకి తెల్సి తెలియకుండా చేసారు కాని మనం ఏమైనా బుడ్డి నమక కాలు ఉంటాయి కదా బ్లైండ్ గా బిలీవ్ చేస్తారు కదా అది మనం తెలుసుకొని చేయాలి చెప్తారు నేను సాంప్రదాయం అంటే ఇగా మంచిగా మాట్లాడాలి ఎవరైనా పెద్దలు వస్తే హ ఆ అదరిఇంగేలే కోపాడదు తిట్క కొదు అంటే ఎవరైనా చుట్టాల ఇంటికి వస్తే ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు ఎందుకు వచ్చిండ్రు ఏంటిది తొందరగా ఫ్రస్ట్రేట్ అయితున్నారు కదా ఇరిటేట్ అయితున్నారు కదా కాకబడుతున్నారు తొందరగా సో అట్లా కాకుండా వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి మంచిగా మాట్లాడాలి అని
లాంటి సా సంప్రదాయాలన్నీ మనకు ఎక్కువ ఎక్కడ నుంచి వస్తాయి అన్ని పూర్వీకులు వాళ్ళ చెప్తారు కదా ఎక్కువ వాళ్ళ నుంచి మన వాళ్ళులా చెప్
అదే వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చి వస్తాయి వా లేదైనా బుక్ లో పురాణ కితాబ్ ఇవి ఉంటాయి కదా పుస్తకాలు దాంట్లో రాసి ఉంటారు అనుకుంటా అవి వేద పండితులు ఉన్నవాళ్ళు చదువుతారు కదా వాళ్ళు కొంచెం వాళు చదివి ఇంక ప్రచారం చేస్తారు కాబట్టి మనకు తెలుస్తది అన్నట్టు ఇంక పెద్దవాళ్ళ నుంచి మనకు తెలుస్తది
ఆహ సంస్కృతి జీవి ఆ జీవన విధానం మరియు సామాజిక సం సమా అందాలను కూడా మెరుగు భరుస్తాయి కదా
అవునవును అదే మన మంచి సాంప్రదాయం ప్రకారం ఉంటే మన జీవితం కూడా అయితే మనకు మన తోడు ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అన్నట్టు
అవునండి
ఇప్పుడు బయటకెళ్ళినా కుడా మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి ఇట్లు అంటే అది కూడా సాంప్రదాయంలోనే వస్తది కదా నల్గురు చూస్తారు అన్నట్టు మీ దాంట్లో కూడా పాటిస్తారండి మీ దగ్గర కూడా
ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇలాంటి జనరేషన్ లో కూడా తెలియాలి అని చెప్పి
హు హు అవునా సరే సరే పాటిచ్ కొన్ని పాటించాలి కొన్ని గుడ్డిగా నమ్మద్దు కొంచెం మనం కూడా చూసుకోవాలి అది ఉందా లేదని కొన్ని ఉంటాయి కదా మంత్రాలు వేస్తారు మంత్రాలు చేస్తారు అది అది అంటారు కదా మనం కూడా
అవునండి నిజమే
ఇంతలా కాదా అది చూసుకొని నమ్మాలి ఇగ
డి
సరే అండి మరి జాగ్రత్తగా ఉండండి
సరే అండి
ఆ ఉంటాండి సరే
ఓకే అండి